హలో
బాగున్నారాండి
బాగున్నారాండి
బాగున్నా మీర్ తిన్నారా
ఆ తిన్నవండి
ఏం చేస్తున్నరండి
ఏం లేదు ఈయాల వందల్లో పనికి పోయచ్చిన మండి.
అన్నా వంటేమ్ చేసిరండి మరి, వంటేమ్ చేసిరండి మరి
ఆ పని చేసినమండి.
ఉ వాళ్ళందర ఏం చేస్తున్నారా అండి
ఏం లేదు అన్నం తిన్నాం
ఆ
మా అబ్బాయి అడ కూర్చున్నాడు ఈ ఇంట్లో ఉన్నా
అమ్మా
ఏం చెస్తారు ఇంకా తిన్నరా
ఆ తిన్నమండి తి పండుకున్నాం ఏం లేవు
ఆ
మా మమ్మీ ఏమో పచ్చడి పెడతుదంట ఎల్లిపాయల అల్లంగిట్లనే నూరుతంది
టామాట పచ్చడి
టమాట పచ్చడి పెడతాధంటన
ఇ అన్నీ రెడి చేస్తా అంది పచ్చడి
ఏమి ఈయల ఏం కర్రీ చేసిర రండి
పప్పు చారు అండి
పప్పు చార
ఆ
మీ మమ్మీ వాళ్ళే వందరోల పనికొస్తలేరు ఎందుకండి
పెళ్ళుందండి పెళ్ళికే ఇగ టే ఎళ్తున్నరు నిన్ననే వచ్చినాము అటు పొయ్యి అందుకని ఇగ రాలేదు
ఆ
తిగ పెళ్ళై పొయిన తర్వాతనే డైలీ వస్తారు కావచ్చండి
పెళ్ళైయిపోయినాంక డైలీ వస్తారా
ఆ మళ్ళీ సగం సగం పడతాయి కదా అండి స్ ఆ
ఈ వారం అయిపోతుంది కదాండి ఈయల వస్తే వారం స్టార్ట్ చేసినట్టుండు కదా
ఇగో అండి ఇక మళ్ళీ ఈ రోజు సాయంత్రం పోతారు కావచ్చండి అందుకే రాలే ఇక
మళ్ళీ సాయంత్రం పోతారు
ఆ ఇక్కడ ఎవ్వరు లేరంట పనులన్నీ ఎక్కడిఅక్కడ ఆగిపోయినయంట అండి నాంబిక్ పో కూడా లేదు మళ్ళీ బుధవారం పెళ్ళినే
స్నానం చేస్తారని
ఊరికే ఫోన్ చేస్నారా అండి ఎమ్మో మావయ్య వాళ్ళు అందుకే ఇగ మమ్మీ ఉన్నూ డాడీ వెళ్తరు కావచ్చండి ఈ రోజు
హా
బిస్ మ్యా జాంగ్రీ ఏసా
కాల్ దగ్గర పడ్డాయా అండి
నాయికున్నాయ అండి ఇంక పదున్నాయ్ అండి దగ్గర పడలేదు ఇంకా మధ్యలోనే కట్ అయిపోయినయ్ ఐదారు వేస్ట్ అయినాయండి
ఆహా ఇయాటితోని లాస్టేనట కదండ్
ఈ రోజ్ జు కాదండి రేపటి తోటి లాస్ట్ అన్ ట ఇరవై ఆరో తారీక్ వరకు మొత్తం కంప్లీట్ జేయలన్ జెప్
ఇరవై ఆరు తారీక్ త్వరగా
ఉ
నాకు బ్యారన్స్ అయిపేటటున్నాయండి
అ
ఈ రోజే అయిపోతాయాంట రియారో ఇయాల్నో రేప్ పొద్దున్న అయిపోతాయి అంటాడు
అయ్ ఇక్కడికి రమ్మనండి హాట్పాట్ అన్ జే తా నేను
ఆ
హాట్పాట్ అన్ చేస్తే మాట్లాడోచ్
ఆ ఇంకా ఏడు ఉన్నాయండి
యే టైపోతాయా అండవి
కా ఆయిపోతాయాండీ
మంచిగా మాట్ ట్లాడిరా లేకపోతే మధ్యలో మధ్యలో కొన్ని కట్ అయిపెనయా
కక్ట్ కాలేదండి మంచిన్ ఏం వేస్ట్ కాలేదండి ఇప్పుడే విజిత ఆమె ఆ ఒకే అంది క్క పెట్టింది
మంచినే మాట్లాడే ఏం లేదండి ఇంగేం పన్ పన్ జెయాలే ఇగ్ గా ఇంక్
టైమ్ అయితుంది ఆ పని టైమ్ అయితుంది
టైం అయితంది పని జేయాలండి
మన పచ్ చలి పెడతర అండి మరి
మేము ఇంక ఏ పచ్చల్ల ఉ ప్లాన్ చేయలేదండి. ఇంకా పచ్చళ్ళ కడికిపోలే ఏం పచ్చలు పెట్టాలట ఏది పెట్టలేదండి ఇం క టమాట పచ్చడ మా చెల్లోలు ఇంటికనేది పట్టక రావాలండి పే పెట్టుకొని పట్కరావాల మా చెల్లెపో చేసింది
హ్మ్
పైసలు పట్టుకొని పోయి మిరపకాయలు తీసుకొని కారం పొడ పట్టించుకొని పట్టుకొనీ రావాలండి.
పండుకయలు ఎక్కడ దొరుకుతాయో దొరకవో మీరు
ఎంతంటడి
పెట్టమంటే మా మమ్మీని ఏమో చూస్తా అంటాంది
ఇక అయిపోతా అంటే పాడదేరపు కాల పట్టేడ వాల్ళు పెడతారడి నీకు ఇప్పుడు ఇదవరకే పేట్టాలి
దానికని పెట్టామంటే కాయలు దొరకవు అంటుంది మమ్మీ కూడా
దొరకయ్ కాయలు ఇప్పుడు ఇగా న్ ఎండలు బాగా ముదిరినయ్ నీరు ఉండదు కాయకు
ఏం చేసుకున్నార అండి మరి పని ఏం ఇవాలంటడి ఏం వేసుకున్నారు.
కాయలు తీసుకున్న ఎం లేదండి ఏమున్నది ఏం చేయాలి ఏం ప్లాన్ చేయాలే సాయంత్రానికి ఏమి కూరండాలే
కురగాయాలు దొరుకుడు మస్త్ కష్టం ఐతది అండి రోజు కూరగాయలంటే పొద్దునొక్క కూర సాయంత్రం ఒక ఒక్క కూర ఏం దొరకట్లే అసలు
ఏం దొరుకుత లేవండి ఏమైనా పప్పు పప్పు పప్పు
ఇగ రోజు
పప్పా ఊకె పప్పు అయితది యియాలా ఏం లేదు చికెన్ వండుకుందామా అని చూస్తాన్నామండి చికెన్ కు ఫుల్లు రేటు ఉన్నదండి
చికెన్ రేట్లు గోరంగా ఉన్నాయి ఏంది కోడిగు ఇలకేమో తగ్గింది చికెన్ కెమో పెరిగిందాండి నూట ముప్పై అంటా అండి కేజీ ఆ
కేజీకి మూడు వందల నలభై రూపాయలు అయితన్నాయి అండి అర కేజీకి డెబ్బై నూట ఆ నూట డెబ్బై రూపాయల అండి ఉ
మావయ్య వా కూతురిది పెళ్లి ఉన్నదండి రావాలే ఖచ్చితంగా
వత్తం వత్త చెప్తే వస్తామండి ఇంటికి ఎందుకు రా వతమ్
ఇగ రావాలి పెట్టుకొన్ మీరే
ఆ వస్తా అండి ఎప్పుడు పెట్టుకున్నారా అండి పెళ్ళి
ఆ పెట్టుకున్నారండి ఫస్ట్ తారీకె పెళ్ళండి టైం లేదు ఎక్కువ
ఆ
మళ్ళీ ఇగ వారమే టైమ్ ఉన్నది.
టైం ఉన్నది వారం రోజులు అన్ని కావాలే
ఆ అవునండి అందుకే ఊకే ఫోన్ చేస్తున్నారు. ఇగా రండి రండి రండి అని
ఆ పచ్చడ వేట్టిపోతదా అండి ఇయాలా సాయంత్రం మమ్మీ
ఆ ప వెళ్తారు కా అండి ఈరోజు
ఆ హ
ఏంటండి విశేషాలు మరి పని అయిపోతద అండి ఇంకే ఎన్ని రోజుల్లో పని చేసిరా అంటే వంద రోజు ఇలా పని ఎన్ని రోజులు చేసిరు తో
రెండు వారాలు అయిపోయినయి రెండు వారాలు అయిపోయినా అండి ఇది మూడో వారం ఇలా స్టార్టింగ్ ఇయల కొలతలు అయి ఇయల కొలతలు అయినాయండి ఇయాలా కోల్పిచ్చిన మొన్న ఎటు కారని ఇయల కోల్పిచినం ఇగా మాస్టర్ ఇవాళ పోతది కావచ్చు
డబ్బులు వాడుతాయి అట్ నానే మరి టిఫిన్ లేదు
ఒక చిట్టి తెమ్మంటానం అండి ఒక చిట్టి తేమ్మంటే డబ్బులు వడేది ఆ సూపర్వైజర్ కూడా అంటండు ఒక చిట్టి డబ్బులు ఒక చిట్టి ఇగ ఇప్పుడు చూసి డబ్బులు పడదని అందరికి వాట్సాప్ బెడతా ఊళ్ళో గింత వడ్డాయాని ని అందరు వస్తారండి అంటాడు
నా తాన
మేడం కొట్టిచ్ కరమ్మంటే మేడం టెన్ ఇప్పుడు మూడో వారం ఈ ఒక్క ఫస్ట్ వారాన్ని కొట్టించుకొచ్చినా కూడా ఎన్ని పడ్డాయి అన్నది జుస్తే
ఆ అవునండి ఏం కాదు అవును సేమ్ వాళ్ళు కూడా వచ్చి చేస్తారు ఇగా డబ్బులు వడు జని అనీ అంటే
ఇక అందరు వస్తారు డబ్బులు మూడు వందలు పడుతున్నాయి అంటే అందరు వస్తారు కదండి
అవును అండి డబ్బులు పడకనే అయిపోయిరంట కదా చాలా మంది పని చే కుంటా
అదే పని చేస్తారు అలేవు మరి బయటికి పోతే ఆరు వందలు మూడు వందలు వస్తాయి కదా అన్నట్టుగా పోతారు
ఆ అవునండి
అప్పులా అండి
ఎండలు అయితే ఫుల్లు కొడతాన్నాయి అండి అసలు పనికి ఎట్లా పోటార్రో ఏమో
ఏంటి తోటలేరనా
అవునండి ఫుల్ ఎండలు కొడుతున్నాయి
పోతానే మరి ఒటి కావాలంటే ఒటి పెట్టుకోవాలన్నాడు పని కావాలనుకుం పైసా కావాలన్నప్పుడు పనాన్ని వదిలి వేట్టు కోవాలే
అవునండి సిరి సిరి విధుంది ఎండలు గోరంగా కొడుతున్నాయి
ఫుల్ ఎండలు కొడతానే అండి ఎండలు ముదిరిపోయినాయి ఇప్పుడేకి ఎండలు ముదిరితే మే నెల వరకు ఎంత ఎంత ఎండలు అవుతాయో
బయట చల్లగా అవడానికి అసలు వర్షం ము అడి క ఏదనా అయితే
ఇది ఏమున్నాదా అండి
అండి మార్చి అండి ఇది
మార్చా
ఆ
మార్చి పోతే ఏప్రిల్
హ్మ్మ్
అంతేనా అండి
అంతేనండి